ఆ కావండి ఆ ఏం చేస్తుంది దండి కాలి అనే
ఏంటండి విశేషాలు ఎండ కొడుతుందా అండి మీకు
ఆ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఎండ
ఉహు
మీరు మీరేం చేస్తున్నారండి
మేము కూడా ఖాళీనే అండి ఏం లేదండి
బాబాయ బాబాయ తెలు మా మా పెద్ద బాబుకి అన్నీ ఒక్కసారి గుర్తుకొత్తాయండి ఏదో ఫోన్ మాట్లాడే అప్పుడ అ కేక్ కావాలంటే కేక్ ఇచ్చడానికి తర్వాత అంటే వాటర్ కావాలటండి ఇక
అంటే కేక్ మీరు తయారు చేస్తారా కొనుక్కొస్తారాండి ఆహా మీరు తయారు చేయరండి కేకు
చేసారండి చేసిన కాడి ఆమె ఎప్పుడు ఒకసారి తింటాలండి
అంటే మీకు కేక్ రెడీ చేస్తా
ఒకే కేక్ అంటే ఇట్లా మనం అంటే ఫ మము మొన్న రీసెంట్ గా ఫ్రిడ్జ్ లా ఇట్లా పుచ్చకాయ తోని చేసుకున్నామండి కేక్ లెక్క అంటే ఆ జ్యూస్ వాట్ అందులో ఫ్రిడ్జ్ లో పెట్టమం ఇట్లా గడ్డ లెక్క ఐస్ క్రీ లక్క అయిందండి
దాన్ని కేక్ అంటార అండి ఆ మరే కేక్ అంటే నాకు డౌట్ వచ్చింది క ఫే వాటర్ మిలన్ కో వచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే కేక్ అవ్వుడెందని నేను షాక్ అయినండి
ఐస్ క్రీమ్ చేసి సేవండి
అ
కేక్ అంటే ఇప్పుడు ఇది బాల త బాల అమృతో వస్తుంది కదండి అంటే చిన్నపిల్లల సత్తపిండిస్తారు కదా దాంతోన అయితే ఇట్లా కేకు చేసామండి ఎట్లా అంటే అందులో సోడా సోడా పోస్తున్నామండి అంటే సోడా అంటే మత్తిన సోడా వస్లీ అందులోవి చెక్కరేసి ఇట్లా పిండి లేకనే ఇట్లా కలిపామండి కలిపి ఒక బౌల్లోకి పెట్టిన తర్వాత గంజిలో పట్టి ట్టి వీళ్ళకి చేసామండి చేస్తే కేక్ల తయారయిందండి అవున బాగుందా అండి టేస్ట్ హా బా బాగుందండి ఇంకొంచెం సా చక్కర వేసుకున్నాం కదండి అందుకోసం బాగున్నదండి తియ్యగా ఉన్నది
ఓ కేక దాని ఇక్కడ రడీ చేసుకురండి అయితే
అవునండి దాంతో అరిసె లెక్క ఇట్లా బూరెలు ఉంటాయి కదండి అట్లా కూడా తయారు చేస్త సవండి
సరండి
అది గోధుమ పింన్న ఇంత ఇది ఈ పిండు అండి ఇవి కలిపి రొట్టెలు లెక్క చేసి అంటే చిన్న మన గ్యారలు చేసుకుంటాం కదండి చిన్న చిన్న ఉండల లెక్క రొట్టె ఇట్లా గారెప్ప లెక్క మిషన్ తనొత్తి వేసానుండి అరచెల లెక్క ఇట్లా ఉబ్బాయిడి బూరె లెక్క
ఉహు
చాలా బాగున్నాయండి
అంటే ఇంటి దగ్గరూండి ఇక ఏదో ఒకటి ప్లాన్ చేస్తారండి రోజు
అవునండి మా పిల్లలు అన్న ఇట్లా తినారు కదండి అందుకోసం ఏదన్నా కూడా ప్లాన్ చేస్తానండి
అంటే అన్నం తినరని చిరు తిండి పెడతారా అండి ఇక
ఇ ఆనంది నంది ఇక ఖాళీగా ఉండదండి వాళ్ళ కడుపు అందుకోసం ఏదో ఒకటి చేసుకుంటుంటే తింటారండి
అంటే స్వీట్స్ ఏనా ఏమన్నా స్వీట్స్ తప్ప బిర్యానీ ఏం చేయరా అండి మరి
అంటే మా ఇంటికాడ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే మామ వాళ్ళ ఇంటిక్కడ ఉన్నప్పుడు దోషాలు ఇట్లా ఇడ్లీలు గ ఇట్లా చేస్తము అండి
ఆ
మ్మ్మ్మ్
కానీ ఇది కాదని అత్త గారింటికి ఎందుకు చేయరు
అన అయితే మామూగిలు చేస్త డు మీ తింటావాడి ఇక్కడ మంచిగా ఎప్పుడు ఒకసారి చేసుకుంటాడు ఇంకా చేసు కవండి అయితే ఒకసారి పిండి పట్టి ఫ్రిడ్జ్ లో పెడతామండి అయితే లేదా మాకు ఎలుకలు బాగున్నాయండి ఫ్రిడ్జ్ కొనుక్కున్నాగాని డ్రెస్సింగ్ టేబుల్ అంత కోరికయండి ఎలుకలు మ్ ఫ్రిడ్జ్ గంట ఇట్లనే పడు కుంటావండి ఇప్పుడేమెూద్దు మా గిళకలు బాగున్నాయి ఇంట్ల చిన్న ఇల్లు కదండి మాకు ఎలుకలు ఉన్నాయండి ఐస్ క్రీమ్ అ అంటే ఆ పుచ్చకాయ మొత్తం దాని రౌండ్ గా ఇట్లా రౌండ్గా కోసామండి అందులో ఉన్న రెడ్డుగా తీసి ఆ మిక్స్లో వేసి చక్కెర ఉన్న పాలు పోసి మిక్స్లా పెట్టామండి పట్టి ఇప్పుడు మనం రౌండ్ తీసుకున్న గ్రీన్ ఉంటది కదండి అందులో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టామండి ఎక కేక్ రెడీ అయిందండి తెల్లారి ఇంటి ఇరవై నాలుగు గంటలు ఉంటేనే కేక్ తయార తయారయ తయారయిందండి
మరి మీ దెగ్గెర ఫ్రిడ్జ్ లేదన్నారు కదా మరి ఎట్ ఎట్ల రెడి చేసిర్రు అంటున్నా
లేదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే రడీ చేసినాం ఇది నక్కన్నా అయితే బుడ్డ ప్రయోగాలు కదండి అందరు అంటే అమ్మ వాళ్ళు గిట్ల ఎవరు తమ్ముడు అట్లా చేస్తారు కదా అన్ని చేయొచ్చు ప్రయోగాలు
ఉ
ఇయ ఎక్కువ తీరు కదండి మాది పల్లెటూరే సిటీ ఏం కాదు బాగా మా సారి అయితే సిటీ కాబట్టి ఊరికి మా తమ్ముడు వెళ్తాడు కాబట్టి తెస్తా ఉండె
ఆ ఏం పని చేస్తారండి మరి తమ్ముడు
మ్యాజిక్ ఉందంట తనికి సొంతం ఇగా అదే కిరాయ్ గిట్ల వెళ్తారండి
అంటే ఎక్కడ్నుండి ఎక్కడికండి
విలేజ్ నేమ్ చెప్పోద్దు కదండి
అట్లా అంట లేనండి
మా ఊరు నుంచి వెళ్ళి వేరే ఊరికి అన్నట్టు అది మాది డిస్టిక్ అదే మండలం అదె మ్ ఆ ఏంటండి
సిటీలా నడుపుతడా
ఆ సిటీ అంటే ఇక మా పల్లెటూరు మాది సిటీ ఇక కిరాయిలు గిట్లా ఉంటాయి కదా అంటే పొద్దుగాల ఇట్లా వెళ్ళి సాయంత్రం వస్తాడండి ఎక్కువ ఇట్లా షాపింగ్ చేసేటోళ్ళు లేకుంటే కూరగాయలు చేసేసె అంటే కూరగాయలు గిట్లా తీసుకునేటోళ్ళు ఇట్లా ఉంటారు కదాండి వాళ్ళు వెళ్తారు అన్నట్ డైలీ వాళ్ళని తీసుకొంపోయ్యి వస్తాడు అండి
ఆ
ఆ
అంటే ఇంతకు ముందు వేరే వెహికిల్ నడిపిర్ అన్నట్టు తెలిసింది
వేరే వెహికల్ అంటే ఆయన మిషన్ గిట్ల నడిపిర్రండి
ఆ
ఏం చిన్నడి పేరు ఒక నలభై వేలు వచ్చే కాని సప్లై అదే చూసుకోకుండా సొంత మేల తీసుకున్నాడు అన్ని ఖరాబ్ అయింది ఊకే దాన్ని బెట్టుడు సరిపోతాంది ఇక మాడెడీ వద్దు అన్నాడు ని కూడా ఆయన అదే తీసుకున్నాడు బొచ్చడు పైసలు తీసుకోవడం లక్ష అయే దానికి లక్ష సరిపోయింది ఊరికే సామాన్ పెట్టు రెండు లక్షలు అయింది దానికే
అంతే కదండి సెకండ్ హ్యాండ్ తీసుకుంటే
బాబనా సెకండ్ హ్యాండ్ అది బాబాయ్ పేరు వచ్చింది ఈ ఊకే దానికి పైసలు పెట్టుడు ఊకే తిట్టిండు మా డాడీ మా తమ్ముడిని ఇగ అది అమ్ముకుందామని చూస్తుంది
ఇంకో తమ్ముడెం చెస్
ఆయిన్ టెన్ నైన్త్ క్లాస్ అండి చదువుకుంటాండు ఉ టర్ అయిపోయిందండి
ఆమె కూడా మ్యారేజ్ చేస్తారా అండి మరి ఇగ
వచ్చే సంవత్సరం
ఆమెను కూడా జాబ్ చేయనియ్యరా అండి ఇగ
ఎమ్మో అండి ఉమ్ ారు ఇగ వాళ్ళిష్ట చమండి మా అమ్మమ్మ చి ఎవరు లేరండి వస్తున్నయి సంబందాలూ గాని ఆమెకు ఇంకా ఏది లేదనేసి చేస్తలేమండి ఆ
ఆ
అట్ల జరుగుతుందా
అవునండి
మోన్న రీసెంట్గా ఓకటి జరిగింది చెప్పాల్నా అండి
ఆ చెప్పండి
మ్
ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలండి అండి వాళ్ళకు ముగ్గురికి మ్యారేజెస్ అయి పెనేయ్
మ్
వాళ్ళ ముగ్గురికి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగా మంచి ఉండదు అన్నట్టు
అవునా
ఆ క్యారెక్టరు బాలేేక ఆమె పెళ్లిగాక ముందు నుంచే చానా వరకు క్యారెక్టర్ మంచిగుండక అట్లయినా మంచి అబ్బాయి దొరికిండు ఆమెకు
ఆ
ఆ మంచి అబ్బాయి దొరికినాంక కూడా మంచిగా ఆ కొడుకో బిడ్డ పుట్టిరు వాళ్ళకు కొడుకో బిడ్డ పుట్టినాక ఇక సైడ్ తొక్కులు తొకుతా అంటే ఎవరైనా నా మగవాళ్ళు ఓపికె బట్టేంత సెపె పడత తరుగానీ ఊకె చూడ్ లెరు గదా అండి
అవునండి
ఇమేసే చిల్లర ఏశాలు చూసి ఆమెకు విడాకులు ఇచ్చిండండి
అయ్యో
యితే కూడా బరాబరి విడాకులు కావాలి నాకు నేను తీసుకుంటా అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గిట్ల తెలెవ కుంటనే విడాకులు తీసేసుకున్నది
అయ్యో
కున్నది పేరెంట్స్ కి చెప్పలేదు మళ్ళ మరి పిల్లలు ఎట్లా మరి పిల్లల భవిష్యత్తు ఎ ట్లా రేపు నేను ఒక్కదాన్ని ఎందుకు సాదాలే మనిద్దరి కలిగి పుట్టిరు కదా పిల్లలు అన్న విషయం కూడా ఆమె అడగలే అడగకుంటా ఇగ నీ తోటి ఉండన్ నేను విడాకులే కావాలని పెట్టుకున్నది అన్నట్టు సరే అన్నాడు తను కూడా ఆ వదిలేసిండు పిల్లలనున్ను ఆమెను వదిలేసి కి అతను వేరే మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ
అవునండి మళ ఈమె చేసుకుందా
ఆ చేసుకుందాండి ఇంక ఈముంటదా అండి ఆమ అదరికే సైడ్ తొక్కులు అంటే ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా ఎట్లుంటదండి
అవునండి కొంచెం బల్బు వెలిగిందండి నాకు
ఆ మ్యారేజి చేసుకున్న ది అంటే మ్యారేజ్ చేసుకోలే కాకపోతే కాని పట్టుకొని తిరుగుతుంది అంతే ఇగా స్వంత బర్తలేక్కనే ఆతనీకి కూడ పెండ్లి అయింది అతనికి ఇద్దరు పిల్లలు ఆయన కూడా వదిలేసి వొచ్చి ఈమె తో ఉంటాండు అన్నట్టు
అవున బాగుందండి వాళ్ళ జోడి
ఈడు జోడు బాగుందా అండి మ్మ్ కానీ అది పద్ధతి చూసారా అండి మళ్ళా అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడాండి ఒక ఆయన ఆ అన్నయ్య ఏం చేసిందింటే ఫస్ట్ మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయినాక ఆమెను కొంచెం టార్చర్ ఎక్కువ చేసేది ఆ టార్చర్ చేస్తాంటే ఈ టార్చర్ అంటే పిల్లలు ఇట్లా కాలేదు అన్నట్టు రెండు మూడు సంవత్సరాల వరకు ఉన్నది
పెద్ద అండీ అన్న
చిన్నయినా అండి
ఆహా
ఉ ఇబ్బంది అనిపించి నేను ఇతనితోటి ఉండను లేనని విడాకులు తీసు కొనెల్లి పోయిందండి కోట్లు వేసిందండి కేసు
అవునండి ఈమె కంటే అమ్మే బాగుంటది అటగదండి
ఆ కోట్లే వస్తే బాగుండదండి పొట్టిఉంటదండి ఆ ఆమన అయినా అర్రుఫీట్ల హైట్ ఉంటది అండి
ఆ అవే అయిది ఐదు ఉంటందా నాలుగు ఉ
నాలుగున్న మూడు ఉంటది కావచ్చా అండి ఆ బాగా హ బాగా హైట్ తక్కువ ఈయన ఎంత ఎంత హైట్ ఉన్నాడో అమ్మే అంత హైట్ తక్కువ అన్నట్టు ఆ అట్లా అట్లా అయి ఇక నచ్చక ఆ కోట్ కేసులు ఎ అయితే ఈమె ఎంత డబ్బు లేచిందో అంతకు డబల్ ఇయ్యాలని ఏ రివర్స్ కేస్ పెడితే డబ్బులు ఎక్కడ తేవాలి నేను ఏడ దేవాలే ఎక్కడ నుంచి తెచ్చి ఇయ్యాలే అని వాళ్ళు ఏం చేశారు
ఆ